హలో
ఏం చేస్తాన్నవు తిన్నవా
తిన్లె నువ్వు తిన్నవా
తిన్లే
ఏం చేస్తున్నవ్
నేనా వర్క్ లో ఉన్న
అవునా
అవును రాజుపెళ్ళి వచ్చిందా చప్ప పెళ్ళి పెళ్ళి ఎప్పుడు
ఎయిట్ కి
ఎయిట్కా
నువ్వు రాట్లే
వస్తా
ఆ
వస్తా వస్తా
ఎప్పుడొస్తవ్
షాపింగ్ అయిపోయిందా
అయిపోలేదు
ఎందుకు
ఏమో
నువ్వు తీసుకోవా
ఉహ్మ్ ఎల్లాలి
ఎక్కడికి వెళ్తారు
ఎక్కడికా
ఉమ్
చూడాలి
అంటే ఖమ్మం అట్ సైడా లేకపోతే సంథింగ్ కాసం ఫ్యాషన్స్కి వెళ్తరా ార
ఏమో ఇంకా ప్లానింగ్ ఏం లేదు
నేనా ఎల్లాలి ఫస్ట్
ఫస్ట్కా
హ
తిన్నవా మరి
ఉమ్
ఉమ్
కాదు అన్నీ అయిపోయినయా పెళ్లి పనులు
కొన్నే అయిపోయినయి
మరి ఇంకా ఎప్పుడు చేస్తారు దగ్గర పడతా అంటే టైం
టై ఉంది అ ఇకా
టైమ్ ఉందా
అన్న
ఉ షూట్ క ఎక్కడ పోతారు
షూట్కొచ్చేసి లక్నో వరం
ఆ
హ
అవునా
ఇంకా టూ త్రీ ప్లానింగ్స్ ఉన్నాయి
మేము
లక్నవరం ఇంకా వేరే సైడు
అవునా
అవును
అ
ఎన్సన్న
వర్క్ లో ఉన్నాన్న కదా
ఓహో మంచి ఫ
హ
నువ్ ఏబ్రిల్ ద ఫస్ట్ కళ్తావా
అవును గాని వాళ్ళు తీసుకున్నారా పెళ్లి కొడుకు పెళ్లిి పిల్ల
తీసుకోలేదు
ఇంకెప్పుడు స్టిచ్చింగ్ కూడా కాదు కదా తొందరగా
ఏమో ఫ్రైడే రోజు వెళ్తారేమో
ఆహా మరి ఐటమ్స్ ఏమేమి పెడతారు
ఏమో తెలీదు
నువ్వు ఆ ఇంటి దగ్గర అయ్యండి నీకు తెలిరా
లేదు
నువ్వేగా చూసుకోవాల్సింది పోయి మళ్ళీ ఇంకా తెలియదు అంటున్నా
నేను కాదు అన్న వాళ్ళు ఉన్నారు
అవునా
అవు
ఇంటికి పెయింటింగ్ వేయడం అన్నీ అయిపోనాయా
హ నడుస్తుంది
అవున ఎప్పుడ అయిపోతావా
టూ డేస్ యిపోవుతుది
ోడసు యిపోతు రా
ఆ బాల్కాని వాకు వచ్చేసింది
హ
సైడ మొకలను న
హ
ఆయనే తీసేసి పక్కకి పెట్టి
ఆ
ఉండలా అవని నేపిస్తున్నారు అట్లా వెల్షిన
నీ పెళ్లి ఎక్కడ జరిగింది
నా పెళ్లి ఊర్లో జరిగింది
హ ఫంక్షన్ హాల్లోన ఇంటి దగ్గర నా
ఫంక్షన్
ఆహ మీ
అది అది ఇక్కడ కంబాల వెల్లి అనంత లక్నవరం
ఆ ఆ ఇంక
అంతేన
ఆ
పెళ్లి అయినంక పోలేదా గుడికి ఎక్కడికి
ఎల్లిన
ఎక్కడకి ఎల్లరు
వేములవాడ
హు వేములవాడ వాడన ఎట్లా అయింది
ఇ ఏం కొనుక్కోలే అక్కడ
మీ వైఫ్ కి ఎంతీసుకునావ్
అవన్నీ పర్సనల్
ఇంకెక్కడికి వెళ్ళలే
ఎల్లినం
మరి
ఎప్పుడు
ఆ
నేను ఈవినింగ్ వస్త
ఈవినింగ్ వస్తావ
హు
అప్పుడు న
హు
అట్ల కాదు బిజీన అని అంటున్న
ఆ
ఉ
ఫార్మల్ షర్ట్ అన్న ఫార్మల్ ప్యాంట్ తీసుకో సరేన
నేన
ఆ మ్యారేజ్ కి
ఒకే నువ్వేం తీసుకుంటావ్
నేను శారీ తీసుకుంటాగని
ఎ కలరు
నువ్వు షర్టు ప్యాంట్ ఏ కలర్ తీసుకుంటావు చెప్పు మీ వైఫ్ కదేకొనిచ్చి నేను వేరే తీసుకుంటా బ్లాక్ అండ్ వైటా
ఆ
ఏదో మళ్ళీ అప్పుడులోపు ఆమెకి ఏది దొరుకుతే అది కొనిస్తలే
అవునా
అ
హ్మ్
ఇంకా మొన్న పోదామన్నవు కద
హ్మ్
తీసుకొని రావచ్చు కదా ఆమెని
తీసుకొని రావచ్చంటే తను ఖాళీ లేదు కదా
ఆహ వర్క్ చేస్తుందా
అవును
ఏం వర్కు
వర్క్ ఫ్రం
ఊహూ
నువ్వు రావచ్చుగా మరి
నాకు కూడా బిజీ ఉన్నా నేను
ఎప్పుడు ఫ్రీ ఉంటవ్
సండే
సండే
హ్మ్ ఇంట్లో పని ఉంటుంది బాగా
అవునా
హ్మ్
రావచ్చా మరి
ఆ రండి
రావాలి
సర్లే ఈవినింగ్ రండి
ఈవినింగ్ రావాల ఓకే స్పెషల్ ఏంటి మరి
ఆ
స్పెషల్ ఏంటి
చేసి పెడతా రండి
చెప్పరా
బిర్యానీ
అవునా
హ్మ్
అ
రండి ఇద్దరు రండి ఇద్దరు మరి
రావాలా
రండి
హ్మ్
ఆ సరే లే ఖచ్చితంగా రావాలి
హ్మ్
సరే ఓకే
ఓకే